హలో హలో హలో మేడం
హాయ్ అండి
హాయ్ హాయ్ హాయ్ మేడ హాయ్ హలో మేడం హలో మేడం మేడం హలో హలో
హలో
హలో మేడం
వినిపిస్తుందా నా వాయిస్
ఆమె వాయిస్ వినిపిస్తుంది మేడం
హలో
హలో వినిపిస్తుంది మేడం హలో హలో
హలో హలో హలో హలో